హలో ఏం చేస్తున్నారు. ఏమ్ చేయట్లే సౌండ్ వస్తాంది నేను నేను ఎప్పుడ్ నుంచో వస్తూ ఉందేమో నగరలో పటి పెట్టు అన్నా ఏం చేస్తనవ్ ఏంలేద్ ఖాళీగనే ఉన్నా తిన్నావా.
ఆ ఇప్పుడే తిన్నా
ఏం కర్రి
అది ఈరోోజు టమాటా చారు
అమ్మ వాళ్ళు పొయ్యిర్రా
ఆ ప్లేట్లు
ఊహ ఇంకా ఏం లేదు పెయింటింగ్ చేస్తున్నా డిజైన్స్ మీరే ఏస్తారా ఎట్లా
మేమే వేస్తాం
అంటే మొత్తం కలర్ ఫుల్ డెకరేషన్ చెస్తారు కదా నువ ఎవరు చేస్తారు మీరు చేస్తారా
డిజైన్ మొత్తం మేమే వేస్తాం
ఊహు నువ్వు ఏత్తవ మమ్మీ వాళ్ ఇద్దరికి మరి.
ఊ మా అమ్మ వాళ్ళు ఎయ్యరు మా చెల్లె ఏస్తది.
ఊహు
ఫస్ట్ అయి యుత్తి కుండల్ తెచ్చీ పెయింట్ ఏస్తం.
ఉమ్మ్
పెట్టిన్ తర్వాతా యూట్యూబ్ లో చూస్తది డిజైన్స్ ఆమె.
ఆ
చూసి వేస్తది ఒక రెండు వేసి అడ పెడతాం వాళ్ళకి నచ్చితే ఏ డిజైన్ ఏమంటే ఆ డిజైన్ ఎసి పెడతాం అనమాట అంటే ఏ ఎక్కువ అమ్ముడు పోతానే తెలుస్తాది కదా వాళ్ళకి అమ్మ వాళ్ళకి అని అదే ఏమని చెప్తారు వాళ్ళు ఆమెస్తతా ఉంటే ఇక నేను కలర్స్ నింపుతా ఉంటా నీటిలలా
బోనం కుండలు గరి గరి బుడ్లు
చిన్న చిన్నయి ఉంటాయి చూడు పెళ్ళి కొడుకు పట్టుకుంటాడు గవి
ఆహ మన ఊర్లో ఓట్లే ఎప్పుడు మరి ఎందుకు
ఇక్కడ పాట పెట్టిన్రు
ఉహూ మరి నీ మీరు తిసుకోలే పాట
తీస్కోలే
ఎందుకు
ఎందుకు ఇడ తీసుకోవడం అమ్మా ఇడ తీసుకుంటే మేము పాట ఎత్కున్నాం అనుకో దాని నికి పాట కాడ పైసలు కట్టాలే మళ్ళా సరుకు తెచ్చుకోవడానికి పైసలు కట్టాలే మళ్ళీ మాదై ఇప్పుడు మేము పెడతానాం అనుకో
ఉమ్
అడుగుతా ఉంటారు అనమాట తక్కువకు పెట్టామని అడుగుతారు ఫస్ట్ నుంచి మీ కానే తీసుకోబోత ా కదా తక్కువకు పెట్టామని అడుగుతా ఉంటారు ఇగ మళ్ళ ఇగ పాట పాడినాంకా మాకు తెలియకుండాద్దొకసంగా అందరు పెట్టుకుంటారు
అవును
అది ఇప్పుడు వేరేటోల్లు పాడిన్రు అనుకో వాళ్ళైతే గట్టిగాడతారు పంచ చిత్రాని ఎవరు పెట్టారు ఇక ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే అమౌంట్ ఫస్ట్ కట్టాలంటే ఉండవు కదా సమ్మర్లు ఉంటది మళ్ళీ ఆ పాట
అవును
టూ ఇయర్స్ కు ఒకసారి వాడతారు
ఆ వెయ్యేది కాదా
కాదు కాదు టూ ఇయర్స్ ఒకసారి మొన్న రీసెంట్ గా వాడిన్ర్రు
ఉమ్
ఆ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడతారు అనుకుంటా
ఉహూ ఏం చేస్తారు మరి ఎవ్వర్లేరా
ఆ లేరు
చెల్లె ఎటు పోయింది
ఆ చెల్ల పక్కన వాళ్ళ ఇంటికి పోయింది
కుతే నవన్నా మరి
ఆ మా చెట్టు కింద కూర్చున్నామాడ చెట్ కింద కోతులు వ కోతులు ఇగ లేవు
మాసైడ్ లేవానియాసే ఎటు పోయినయో మరి నిన్నట్ నుంచి కన్నప్పట్లే నిన్న అజ్ినని నన్ను సాయంత్రం
మా సైడ్ అయినే అన్ని కోతులు కొట్టిండు మరి
కొడితే పోతాయ్ ఏమ అంటే మళ్ళా
అంటే అహా! అట్లా కాదు, పొలాలలో పడతాన్నాయి అని చెప్పి పొద్దుగాలనే వచ్చిండు.
మ్
ఉల్లిగడ్డలు అమ్ముతాడు చూడు, ఒక ఆయనే అయనే పొ పొలం చాలా చేస్తాండు. ఆయన రాలే, వర్షాలతోటి పొద్దుగాల అన్నింటికి గేదె పోయిందంటే ఎడ్ గేదె ఏంటో మరి
అదే మాసాడిళ్లు ఎన్న వచ్చినాయి కానీ ఏళ్ళు పొద్దునుంచి
ఆ మాస్ సైడ్ కూడా నిన్న వచ్చినాయ్, ఈయాల లేవు ఊర్లో లేకుండా నే గేదె పిండాలన్నారు మరి.
ఏం చేయకపోతే మల్లొత్తయి అవి
ఆ ఇంతసేపు ఒకటి వచ్చిపోయింది పెద్ద కోతి
అవి అందరు కలిసి ఏం చేయాలంటే ఒక ఒక సైడ్ మొత్తం కెళితే అటు సైడ్ అందరుగురించి ఇంటికి వెళితే వాళ్ళ ఆటో ఏమవుతారు.
ఏడా ఎవరే ఎవరైనా గేలుగుతారా మా ఇంట్లో నుంచి పోతే చాలు మీ ఇంట్లో కొత్త నాకేంది అన్నట్టు చూస్తారు.
ఎవరు ఉరటికేయరు హ్మ్ ఒకసారి అందరి తోసి దేవితే నీ యమ్మ మైకులు పెట్టుకని గెలువతే చక్కగా అటుపోతాయి మా సైడు పెట్టినాం అనుకో కోపిలేకిపోతాయి మళ్ళా మధ్యాహనంకల్లా మళ్ళా వత్తాయి. అదయారు సండలు కూడా అనుకో ఆళ్లు కూడాతురుమన అటు సైడు.
అందరు కలిసి ఒక సైడ్ కొడితే ఎంగాదు.
మ్
మా సైడ్ వాళ్ళని కొట్టామంటే ఎవ్వరు కొట్టరు మేమే కొడతాం. మా ఇంటి కాడ కుడుత, మా పక్కన కాళ్ బజార్ లాగా ఇట్లా కుట్టినాను అనుకో మా బజార్ మొత్తం మీ చూడ ఏ పక్క వాళ్ పోతాయి వాళ్ళు బయటకి వెళ్ళారు. ఇక సచ్చిన బయటకి వెళ్ళరు వాళ్ళయితే.
ఎవరు?
ఆ పక్కన బజార్లో
పక్కన బజార్ ఏ బజార్.
అది సరే వెనకాల మా వినాయకుని పెడతాం చూడు అది స్ట్రెయిట్ గా వత్తానన్నా గాని తెల్వదు అడ
సుమారకి వాళ్ళు నెల ఉంటారు.
వాళ్ళు హైదరాబాద్ లోనే వాళ్ళ హస్బెండ్ హైద్రాబాద్ లోనే జాబ్ చేస్తాడు.
ఆయన జాబ్ చేస్తాడా?
ఇది డీమార్టికి ఏదో మేనేజరో ఏదో అంట సంథింగ్.
దాంట్లోనే ఈమె చేసేదా?
హు హూ ఈమె చేసిన డిమార్ట్ వేరే ఆయన చేసేది వేరే డీమార్ట్ సంథింగ్. డిమార్ట్ కి సంబంధించిన దాంట్లోనే ఆయనకు నెలకు ముప్పై వేలే వస్తాయి అంట. వాళ్ళ అమ్మమ్మలూరే వాళ్ళది కూడా. కాకపోతే వాళ్ళు అమ్మ, నాన్న ఆడ ఉండరు. వేరే కాడ ఉంటారు. ఈయనేమో అక్కడ హైదరాబాద్ లో అక్కడ ఉంటాడు.
ఇప్పుడు ఈమె కూడా ఏమి చేయట్లేదు మరి కఖాళీగానే ఉంటుందా?
ఎప్పుడు ఖాళీ ఆయన వద్దాన్నాడంట నువ్వ ఏం పని చేయాల్సిన అవసరం లేదని.
ఉ హు
అయినా డిగ్రీ కూడా డిస్క్వాలిఫై యే ఇంటరే అయిపోయింది.
ఆ డిగ్రీ చేయదేశాలు.
చేయలే స్టార్ స్టార్టింగ్ లో సెమ్ ఎక్జామ్. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు కాలేజ్ కి పోయింది గానీ, ఎగ్జామ్స్ టైం అప్పుడు వాళ్ళ అక్క పెళ్ళి అయింది. ఎగ్జామ్స్ రాయి అంటే నేను రాయను నేను పెళ్ళికే తిరిగినా అని చెప్పింది ఇగా తర్వాత కూడా రాయాలే ఇగా డిస్కాలిఫై ఇగా డిస్కంటిన్యూ చేసింది
మరి ఇప్పుడు గానీ రాయొచ్చుగా ఇంటికాడనే ఉంటాంది కదా
ఏమో ఇగా ఆమె రాయాదు కావచ్చు
ఇంటర్ తో నైనా నార్మల్ ఏమన్నా ఉంటేయి కదా చేయొచ్చు హైదరాబాద్ చాలా ఉంటాయి నార్మల్ ఎంత ఇం లున్న కూడా
మీ నాన్ మొన్నడు ఏమో మొన్నటిదాకా పాపం చేసింది డిమాట్లా వర్క్ హైమా ఆడనే ఉంటారు కథనే వాళ్ళు కూడా వాళ్ళ డాడీ వాళ్ళును వాళ్ళ అక్క వాళ్ళు ఒక దగ్గర
ఉహు
వాళ్ళ మమ్మీ పోద్ వాళ్ళ అక్క పాప వాళ్ళ పాప పట్టుకోని డాడీ ఉంటాడు వీళ్ళు ముగ్గురు పని పోతరు డ్యూటీలకు
ఎందుకు వాళ్ళ డాడీ పొడ
పోడు వాళ్ళ డాడీ ఫస్ట్ నుంచి అంతే ఆయనకు కొంచెం ప్రెస్టేజ్ ఎక్కువ
ఆయన పిచ్చిలోడ ఏమన్నా ఇంట్ల మొగోళ్ళు కూర్చొని
అత్త ఇప్పుడు ఇగ ఆమె ఏం చేసుడు పాపం మరి అప్పు పూడాలంటే ఏదో ఒక్కటి చేయాలే కదా పోయిన మంతు ఇల్లు మీద లోన్ తీసుకున్నారు సుమధుర పేరు మీద
ఉ
ఇప్పుడు ఎంత కట్టినా ఆమె కూడా అంటది కదా నేనే కట్టాలా అని
హలో
పోతది అత్తమ్మ పోతది హలో
ఇనపట్లే గట్టిగా మాట్లాడు
వినపడట్లే అత్తమ్మా పోతది ఇంగా
ఇగ ఆయన ఏదో న్యూసులు చేసే అది కూడా బంద్ చేసిండా
న్యూస్ ఏడు
ఓషి మొవ్వలా ఆయన ఎక్కడుంటాడు ఇక్కడ ఉంటాడ ఆయనే
సురోల్ల ఆయన హైదరాబాదులోనే ఉంటాడు
ఏదో కొత్త ఏదో బిజినెస్ పెట్టిండేమో
ఇగ అది ఏమంటారు వర్క్ ఓట్ అవ్వలే
అవునా మంచిగా నడుస్తుందిన్నారు అప్పుడు
ఫామ్ హౌస్ లెక్క పెడతాది
ఆ
అట్లా మేకల్ని, గొర్లని ఇంకా ఫామ్ పెట్టిండు కానీ ఆయనకి అచ్చు రాలేదు వాళ్లుఊర్ల
ఊర్లో పెట్ సిటీలో పెట్టాలే
ఇగ ఆడ అంటే సిటీల్నే అంటే వాళ్ళ ఊర్లనే వాళ్ళ ఊర్లోనే కలవరు ఎటు సైడు ఒక సైడు పెట్టిర్రంట నాకు కూడా తెలవదు
ఉమ్
ఇగ నడవలేదు నడవకపోతే ఇగా తీసేసి ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆయన క్యాబ్ తోలుతునే ఉన్నాడు కారు ఈమె జాబ్ కు పోతంది ఆ వాళ్ళ మమ్మీ వంట వండడానికి పోతుంది వాళ్ళ డాడీ ఆ పాపను పట్టుకుంటాడు
వాళ్ళ వాళ్ళ అమ్మ
వల్ల అమ్మ ఏముంది మధ్యాహ్నం వరకు వస్తుంది
ఉహు
అది
ఆమె కెంత
ఏమో మరి పదిహేను వేలు వస్తాయో మరి ఎంత వస్తయో నాకు కూడా అంత తెలేదుగాని ఇ అత్తమ్మ పోతంది ఉహు యాన్నే ఉంటాయి ఇప్పట్ల రారు ఎందుకంటే అప్పు కూడా అల పది లక్షలేమో తీసుకున్నారు
ఇ ఇద్దరా అన్నే ఉన్నాంక ఇగ వారి ఇంటికొచ్చి ఏం చెత్తరే
ఆ ఏం చెత్తరే ఏంది
ఏవున్నా ఏం ఆ కులి పనికి పోస ఎడయావన్న పోదు
ఆమెకు వచ్చు అన్ని పనులు గానీ ఫస్ట్ నుంచి దోరలే ఫస్ట్ నుంచి కూడా నేను పోతానంటే ఎట్టు పోనీలా ఈయనకంట ఈయన పరువు పోతుందట ఈయన పేరు పోతుందట
వామ్మో ఇప్పుడు అప్పులు ఎక్కువైతే పోతలే మరి పరువు
ఆ ఇప్పుడా ఏమనిపోయది ఇప్పుడు బిడ్డ కడుతంది కాబట్టి ఏమనిపియట్లేదు అట్లే అది బిడ్డ కూడా జాబ్ లేకపోతే ఏమవు పెళ్ళిళ్ళు కూడా కాకపోవు వాళ్ళ మేనమామ కాబట్టి చేసుకున్నాడు
వేగానే ఈ గార్డన్ బెస్ట్ ఇయన మాత్రం అయి వర్క్స్ లేదు సరిగా అ
వర్క్లు జరగట్లేవు ఇడుంటే తాగుడే ఫ్రెండ్స్ ఎక్కువ ఉండ్రీ
ఎట్లా ఒకరి ఉంటే ఇద్దరు ఇద్దరు అక్కడే కాబట్టి ఆడే ఉండడం బెస్ట్
అన్నీ ఉంట్రి ఇప్పట్లో రారు
హు మీరు కూడా పోకుపోయిన మరి
మేం మా అమ్మ వాళ్ళు ఇక్కడనే బేరేం చేసుకుంటారు కదా ఎంత వి ఈనుంచి ఏడ పోతావ్ ఒక నెల అప్పుడు పోయినా ఒక సంవత్సరం లో ఒక వన్ మంత్ పోయి ఉండొచ్చిన గాని ఏ మాకు ఉండబుద్ధి గాలే ఇంకా
ఆడా ఇక ఇద్దే పనిపో ఎ నడుస్తారు ఒక్కరు పోతే అడుద మరకుల
ఇడ ఇద్దరు పనికి పోయిన ఇక్కడ మంచిగా బేరేం బేరేం బిజినెస్ పెట్టుకున్నారు కదా మా అమ్మ వాళ్ళు
ఊ
సీజన్ సీజన్ కి ఎంటయి తెచ్చుకోని అనుకుంటుంది కాబట్టి ఇంగ ఇప్పుడు మనం పని చేయకుండా కూర్చుంటే ఏడనైనా పైసలు రావు
సరేలే మరి ఉంటాను